హలో ఏం చెతనవ్
నువేం జెతనవ్
ఏం లేదు వండుకున్న
తిన్ ఆ తిన్న నువ్ తిన్నవా
ఆ తిన్న
ఏం కుర
మాది ఎగ్గు మీది
మాది టమాటా పప్పు
ఉహు మీ మమ్మి వాళ్ ఏం జేతలు
ఏంలే ఉట్టిగానే ఉన్నారు మీ అమ్మ వాళ్ళు
ఏం లేద్ డ్యూటీ కి ఓయిల్లు
ఆహా బాగున్నారా అందరూ
ఆ బనే ఉన్నారు మీ అమ్మ వాళ్ళు బాగున్నారా
నే ఉన్నరు
ఉహు ఏం జేతలు ఇంగ మీ ఫ్రెండ్సు
ఏముంది ఇగ ఏంలే ఎండలు బాకొడతానయ్ కదా ఇంట్లనే
సౌందర్య ఇగ అట్లా మరి
గట్టి ఇనబడట్లే నీ మాట
అవునా
ఆ కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడు
ఆ ఇంకేం జేతనావ్ మీ చెల గిట్ల ఏం జేతలు
ఏంలే అందరు రుట్టినే ఉన్నారు అక్క నాకు
అక్కనా నువ్వే చిన్నదానివా నాకు తమ్ముడు
ఆహా ఏం జేతలు మీ తమ్ముని వాళ్ళు
మా తమ్ముడు పోయి ఆడుకుంటండు
ఆహ చిన్నడేనా
ఆ చిన్నైనే
ఉహు
మీ అక్క
మా అక్కకు పెళ్ళయింది ఒక బిడ్డ
అయ్యో ఆల్రెడీ మ్యారీడా
ఆ
ఆహా
ఏడు నెలలు వాల్ల బిడ్డకి
ఆహా ను ఒక్కదానీవేనా ఇప్పుడిగా
ఆ నేను ఒక్కదాన్నె ఇప్పుడు ఎవ్వరు లేరుగా అన్నయ్య వాళ్ళు ఇట్ల
ఇప్పుడు ఏం చేత్తానవు మరి స్టడీ యా జాబ్ ఆ
కడినే
అ
పన్నెండు అయిపోయింది
అవునా
ఆ నువ్వు
మా డిగ్రీ ఫస్ట్ ఇయర్
అమ్మో నాకన్నా పెద్దే
ఆ ఆ వన్ ఇయర్ ఏ గదా
ఆ వన్ ఇయరే
దేస్ మొన్ననే అయిపోయినయా
ఆఅ
జస్ట్ మొన్ననే అయిపోనయి అన్ని ఎగ్జాంమ్స్
ఆ మొన్ననే అయిపోనాయి మావి
ఇంగా
ఇప్పునిక్ నా నెంబర్ ఇచ్చిన వాళ్ళు ఊరేనా మీది వేరే ఊరా వేరే ఎవరంటే అత్తమ్మ వాళ్ళ ఊర అమ్మ వాళ్ళ ఊర
అత్త అమ్మ వాళ్ళ ఊరు కాదు. అమ్మ వాళ్ళ ఊరు కాదు. ఈడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వల్ల లాగిన్ అయిన అళ్ళ
ఆహా
అ
ఎన్నయినాయి ఇప్పటికి
ఇప్పటికి ఒక టెన్ అయిపోయినై
అయిపోయినయా
హు
కడతనా ఐదు సార్లు కడ
ఆ ఒక్కరి తోటి ఫైవ్ టైమ్స్ ఇయ్యాల తొటే ఫైవ్ టైమ్స్ కంప్లీట్ చేస్తే మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ అయితై
ఇంకా నా అయితే అయిదే అయినై
ఇక మాట్లాడుతా అంటే మాట్లాడుతా అంటే, అయితేయి మనం ఇక నెగ్లెక్ట్ చేస్తా అంటే, అది ఇం గట్నే అయితంది.
ఆ నేను కూడా ఇప్పుడు నిను నా నెంబర్ ఇచ్చిన ఆమెకి జెయాల
ఉహు
పక్కయితద నాకు
ఇంకొక నెంబర్ ఇచ్చిందా నీకు
ఆ
నీకు వేరేటల్ల నెంబర్ ఇచ్చిందా అంటున్నా
లేదు లేదు ఇలా ఉన్నలాందరు నా ఫ్రెండ్సే ఉన్నారు
అవునా
ఆ కానీ ఎవ్వరికి చేయలే నాకు మొన్ననే వచ్చింది మొన్న నైట్ వచ్చింది
ఆహా
ఇక ఈమెకి చేద్దాం అంటే ఆ అక్క ఊకే ఏదైనా పనిలో ఉంటాను అందుకని చేయలే ఇంకొక ఆమె నా ఫ్రెండ్ ఉంది అనకొకదానికే చేసినా
హ ఇప్పుడు ఫ్రీ టైమ్ లెవల్
అ ఆ
మా క్లాస్ వసే ఉంటాయి కాబట్టి ఈ రోజు త్తన
ఆహా తెలిషినలు ఎవరు లేరా ఇంకా
ఇ ఉన్నర గాని వాళ్ళతోటి ఆల్రెడీ అయిపోయినాయి ఫైవ్ ఫైవ్ కాల్స్ అందుకే టెన్ నైనే అంటలేను
ఆ ఇద్దరు తన అయిపోయినియి
ఆ ఇద్దరి తో అయిపోయినే
హుమ్ అయితే ఇంక ఒక ఆమె నాకు తెలిసినాముంది ఆమె కూడా చెయ్యి తర్వాత ఇస్త నేను
ఆ నెంబర్ చెప్పు చేసి మాట్లాడతా
ఆ తర్వాత
ఆ తర్వాత వాట్సప్ లో పెట్టు
ఇంకా గేమి ఎత్తల్ మీ ఫ్రెండ్స్ టెన్త్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్
అందరు ఇంటికని అందరు ఈ ఎగ్జామ్లు అయిపోయినాయి అందరు ఖాళీగానే ఉంటారు
న మంచి ఏంజయ ఇత్తా అల్లే
ఏమింజ ఏడికి పోలేదు ఇంట్లోనే
అయ్య ఎందుకు సమ్మర్ హాలిడేస్ లాలా పిన్ని వాళ్ళు ఇంటికి అటు ఇటు పోతార కదా
పోతారు రేపు పోవాలి రేపు మా ఊర్లో బోనాలు
ఆ అవునంట మీ ఫ్రెండ్స్ చెప్పిరు
ఆ ఆమె రాదంట కదా బోనాలకి
ఏమో ఆ చెప్పలేదు పో వెళ్తానయితే చెప్పింది నాతోటి
ఆహా నాతో నిమ్మూరా అన్నది
ఏదో ఫంక్షన్ కి వెళ్ళిందండి అ అదే నీ నెంబర్ ఇచ్చింది హు
ఉ
హాస్టల్ అయిన రోజులు డేస్ వేస్నవా
డేస్ ఆశ్చర్యం కాదు
ఉ హు అమ్మో బానే ఏష్ మార్నింగ్ లేసి కాలేజీ పోవుడు
దేనికి
డేష్
ఆ డేస్ అయితే మాకు మధ్యాహ్నం వరకే ఉంటది
మధ్యాహ్నం వరకైనా కూడా మార్నింగ్ పోవాలి కదా లేచి
ఆ మార్నింగ్ నైన్ కి అంటే నీది హాస్టలా
ఆ మాది హాస్టల్ లే
ఉ ఇప్పుడు హాస్టల్లోనే ఉంటావా
ఆ
మాది డేసే హాస్టల్లో కూడా పొద్దున్న లేవాలి కదా
పొద్దున్న అంటే మేము ఎన్ని గంటలకి ఇగ నైన్ థర్టీకి మా క్లాస్ స్టార్ట్ అంతలోపు మేము నైన్ తర్టీకి క్లాస్ స్టార్ట్
ఆహా
నైన్ థర్టీ ఈ ఇదివరకు మేము ఎప్పుడైనా పొద్దునఫ్రెషప్ అయి వెళ్ళొచ్చు
ఆహా
కానీ టిఫిన్ మాత్రం ఎయిట్ కె
అయినా కూడా పొద్దున్న లేవాలి దాని కోసమైనా
అయ్యో గా మాత్రం టైంకి లేవకుంటే ఎట్లా లేవాలి ఈ ఎగ్జామ్స్ అప్పుడే కొంచెం ఇంకొంచెం ముందులేస్తాం
హు ఏం కూర కోడిగుడ్డా
ఆ ఆ
మధ్యాహ్నం తిన్నవా
లేదు మార్నింగే తిన్నాం ఆఫ్టర్నూన్ టమాటా ములక్కాయ
మొత్తం తెలుగులో మాత్రం వెళ్లొచ్చు కదా
ఆ
ఆ మధ్యాహ్నం పొద్దున సాయంత్రం
హు మధ్యాహ్ననేమో టమాటో ములక్కాయ కర్రీ
ఆహా కూర కర్రీ కాదు
అయ్యో మాకు అట్నే అలవాటయింది
నాకు కూడా అట్లనే అలవాటు అయింది ఇంకా నాకు అసలకే రాని మాట్లాడడానికి సరిగ్గా
అవునా మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అట్లే మాట్లాడుత తల్లి మాట్లనట్టే
ఆహ నేనే నేను మాట్లాడలే కదా నా తెలివదు మాట్లాడనే ఏం కావచ్చ కొంచెం కొంచెం
ఏం కాదట
మరి మొత్తం రావాలంటే ఎవరికి రాదు
అదే అదే చెప్పింది మేము కూడా ఇట్లనే అన్నామని అంటే మొత్తం తెలుగు లో కాకుండా నార్మల్గా కొంచెం ఆ వస్తే చాలు అనిన్నా
ఇదే ఫస్ట్ టైమా అవుడ లేదంటే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా
లేదు ఇదే ఫస్ట్ టైం అది కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు అయిదు ఆమె స్క్రీన్ షాట్ పెట్టింది ఇన్ని మని పడ్డాయంటే సరేలే చూద్దాం అన్నట్టుగా తీసుకున్నాం
నేను కూడా అట్లనే తీసుకున్నా
వాడితే వాడిని లేకుం లేదు గాని
ఆ
అది ఎత్తను ఇగ ఫ్రీ టైమ్ లో ఏం చేస్తావ్
కనీసం మంచిగా కొంచెమైనా డ్రెస్సులు కొనుక్కోవచ్చు
ఆ ఆ బెనిఫిట్ అన్నా జరుగుతుద అందు కి ఎత్తనా పోతాను అమ్ సరే ఉగాదికి సెలబ్రేషన్ కి ఎవరి వాళ్ళ ఇంటికెళ్తాను
పోతాను మా ఊరికే పోతాను నేను ఇప్పుడు మా ఊర్ళ ఉండను వేరే దగ్గర ఉంటా
ఓహో మీ ఓనూర్కెళ్తారా
ఓన్చ్ పోయి అక్కడ ఉంటాం ఉన్నాలి
ఆహా
అ
ఇప్పుడు రెంటా మీరు ఉండేది
ఆ రెంటే రెంట రెంట పెట్టిందమె ఎక్కడుంటారని
ఆమె చెప్పింది
ఇంటికే ఉంటా
ఆమెకి మీకు దగ్గరేనా
ఈమెకి నీకు నంబర్ ఇచ్చిన ఆమెకా
ఆ
లేదు ఆమెది మా సొంతూరు వాళ్ళ అమ్మ వాళ్ళది అట్లా తెలుసు నాకు మేమి ఇప్పుడు చనా దూరంలో ఉంటాం
అవున ఈడ మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మీ ఇంటర్ ఫ్రెండ్స్ ఆ ఇంటర్ ఫ్రెండ్స్ కాద ఇంటర్ ప్రెండ్సఅనుకుంటా వీళ్ళు కూడా మా కాలేజ్ లో ఉన్నారు
ఆహా ఇప్పుడు నీకు వినిపింఛలేధా
ఆ లేదు ఈమెే జస్ట్ పరిచయం అయంంది జస్ట్ లాగిన్ చేయిించేడి
ఓహో ఇరోజె పరిచయమైంధ
ఆ
అవునా అంటే ఇీళ్ళ అందరు కూడా మంచిగా ఫ్రెంస్ గావచ్చు
అళ్లా జాయిన్ అయిన వాళ్ళ అందరూ ఫ్రెండ్సే
ఆ రెండ్ యాప్ లాగ ఉంది ఇది
ఆమ్మో ఒకరి ద్వారా ఒకరు ఇట్లా తెలుసుకోవడం వల్లనే అ మనం ఫ్రెండ్స్ లెక్క అయితాన్నం ఎవరు ఎవరికే ఎవరు తెలియదులే
ఆ ఎవరొ మనం ముఖాలు కూడా చూసుకోలే ఇంకాయను
అదే నిన్న కాల్ మాట్లాడినా కదా మీ ఫ్రెండ్ తోటి గుర్తున్నదా ఈవినింగ్ వీడియో కాల్
నినా
ఆ
నా ఫ్రెండ్ తనా
ఉ పేరు చెప్పాకు గాని గుర్తు తున్ గుర్తున్నాద నీకు
ఆ నాకు నాకొక్కటే ఫ్రెండ్ ఉంది
ఆ ఆ ఫ్రెండ్ మా ఫ్రెండ్
ఓ ఆత్తాలా
ఆ ఆ
ఆ
ఆ ద్వారా ఈ బ్యాక్ గ్రౌండ్ మొత్తం వచ్చింది
ఆహా ఓకే ఈ ఫ్రెండ్ చెప్పింద నీకు నా నెంబరు
ఆ లేదు ఇప్పుడు ఆమె ఇంతసేపు నువ్వు అన్నవు చూడు అక్క అని
ఆ
ఆమెనే చెప్పింది ఇట్లా చెయ్యి ఆమె ఫ్రీగానే ఉంటాది ఈ టైమ్ లో అని అంటే సరే అన్నట్టుగా నేను కాల్ చేసిన
అవునా ఓకే ఈ ప్రెండ్ నీకు ఫ్రెండ్ ఎ నా
ఆ అందరు ఫ్రెండ్సే ఏ
ఇల్లనే ఫ్రెండ్ అయ్యిందా హస్టల్ ఫ్రెండా
ఇమె హాస్టల్ ఫ్రెండే
ఆ
పక్కపక్కనే బెడ్స్ కూడా మాయి
ఆహా రూమ్ వేరేనా
రూమ్ ఒక్కటే, మొత్తం అందరం ఒక్కనే ఉన్నాం కానీ వాళ్ళు సినిమా చుత్తళ్ళు, మాట కాల్స్ మాట్లాడారట అయితే ఇ నీకు చేసిన నేను
ఆహా అయితే నేను కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోనే మాట్లాడదాం అనుకుంటాను
ఆహా
ఆ
ఇగ అదే వాళ్ళ మాట్లాడ అంటే ఏద ఇప్పుడు మాట్లాడం, నైట్ మాట్లాడతాం అని అన్నారు
ఆ అ బిజీ ఇరుత్తలా అయితే
ఇక వాళ్ళ అయిపోయినాయి ఒక టూ త్రీ కాల్స్ అయితే అయిపోతది వాళ్ళయి
ఆహ ఈమెద అయిపోయిందా ఇప్పుడు ఈ హాస్టల్ నా ఫ్రెండ్ది
అయిపోయవచ్చు ఒక ఫోర్ కాల్స్ ఏమి ఉన్నాయి అన్నది కంటే
ఆమె కొన్ని ఉన్నాయంన్న ఒకసారి చూసుకోని ఇవ్డు స్క్రీను
ఆ కాల్ కట్ చేస్తాను నావు మళ్ళీ చేత్తా నీకు
ఆ